ఎనండి
గుడ్ ఆఫ్టర్నూన్ మేడమ్ బాగున్నారా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నాను మేడం ఇంకా మేడం లంచ్ అయిందా మేడం
ఆ అయిపోయింది మీది అయిందా లంచ్
కాలేదుకు మన కొంచం సైడ్ పనే వచ్చాను
అవునా అంటే మార్నింగ్ టిఫిన్ చేసేళ్ళిలా
టిఫిన్ చేసి వెళ్ళాను మేడం
అవున
ఉం ఇంకా మేడం ఏం చేశారు లంచ్లా మీరు
ఈ రోజు లంచ్ లో కడ్ రైస్ తిన్నాను
కర్డ్ రైస్ తిన్నారా హు హమ్ ఇష్టమా మేడమ్ మీకు కర్డ్ రైస్
ఆ ఇష్టమే బానే తింటాము ఎందుకు మీరు తిన్నారా
లేదు మేడం నాకు పడది దాని స్మెల్తోనే కొంచెం వామ్థింగ్ అన్ ఉంటాడు
అవునా ఆహా అంటే బయట కడ్ రైస్ అవంటే బయట పెరుగు కొంచెం స్మెల్ వస్తది గానీ మాదైతే ఇంట్లో ఎసిందే అవునా మేమ్ తింటాం
పెరి ఇగ బిర్యానీలో కలిపేటప్పుడు కలిపేస్తారు కానీ ఇగ తి అది దాని టైం ఉండది కాని ఇగ ఉట్టిగా అయితే నేను పెరుగుతోని తిననే తినను మేడం
అవునా మేమ్ తింటాం అండి పెరుగులో నార్మల్గా రైస్లు ఎసుకోకుండా ఊరికే చక్కెర ఎసుకొని అయినా కూడా తింటాం
చాలా మంది తింటారు మా వైఫ్ కూడా తింటుంది అలాగని మా వై మా మమ్మీ వాళ్ళు వాళ్ళందరూ ఏందంటున్నారంటే ఇది పెరుగుతోని అ అది ఏమంటరు వడ ఉంటది కదా
ఆ అవును వడా
మా వక్క మా అక్క మా కోడలు వీళ్ళందరూ వస్తారు కదా వచ్చినప్పుడు దహివడ అని చేస్తారు మేడం దహివడ వడ చేసి పెరుగులో వదిలేస్తారు వాళ్ళ మంచి అప్పు పుష్కలంగ తింటారు ఇగ నేనేం టి తింటా వాళ్ళేమో పెరుగుతోని తింటారు
అవునా అవు కొంతమందికి పెరుగు పడదు మళ్ళీ మీకు కూడా పడవు
మిల్కు తాగుతాను గాని ఆ మిల్కు తాగుతాను కానీ పెరుగుపడది మేడం నాకు నీ ఎందుకో స్మెల్ చూడంగానే నాకు అయితే వామ్థింగ్ వచ్చినట్టు అయితది
ఆహా
హ్మ్
ఇంకా మరి మీ సైడ్ వర్షాలు ఉన్నాయా
ఆ మేడం నిన్నటి నిన్న సెవెన్ నుండి వర్షం పడుతుంది అయితే మేబి మార్నింగ్ సిక్ సుక్ల వరక్ కూడా వర్షం పడ్డాది మేడం
అవునా చాలా టైం పడింది
ఆ మొత్తం అంటే ఎక్కువ అంటే ఎక్కువ పడ్లే జస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇట్ల పడ్డాయి కానీ లైట్ లైట్ పడ్డాయి కాని పొద్దుగాల వరకు కూడా పడ్డది మేడం
ఆ అంటే అట్ల పడ్డా కూడా కొంచెం బెటరే కదా ఒక చిన్న ఆ అవును
తడిస్తే భూమి మంచి తడిచింది మేడం మేబి ఇయలా మార్నింగ్ నుండే మొత్తం మాబ్బు మబ్బు ఉన్నది మేడం మధ్యలో కొంచెంసేపు చినుకులు ఇట్లా పడ్డాయ్ బంద్ అయిపోయాయ్ మొత్తం మబ్బు ఉన్నది మొత్తానికి
ఇంకా ఏంటండి విశేషాలు మరి
మీరు చెప్పాలి మేడం మీరు ప్రస్తుతానికి ఇంకేం నిన్న ఎలా జరిగింది నిన్నటి డే మీకు
నిన్నటి డే బానే జరిగిందండి అంటే కొంచెం అంటే ఇగ మరి రీల్స్ చూడ్డము కొంచెం మాకు బయట పని ఉంటే అది చేసుకొని వచ్చినాము ఇంకా అట్లా అయి పోయింది డే అయిపోయింది
డేపేమో
ఆ మీది
నిన్న నేను మొత్తానికి ఫంక్షన్లో ఉండే మేడం
అవునా
ఇగ నిన్న ఫంక్షన్ ఉండే మొత్తానికి అక్కడ ఫంక్షన్ అటు ఇటు చూ తిరగడం చేయడం, అయి తేవ్వడం, అయి తేవడం చేసి మేబీ నేను సెవెన్ థర్టీ, ఎయిట్కిమో ఇంటికి వచ్చాను మేడమ్.
అవున.
రంగానే ఫ్రెష్ అయి ఇగ నైట్ తినలే మేడం నేను మా ఆఫ్టర్నూనే మేబీ త్రీ థర్టీకి ఏమో తిన్నాను, త్రీ థర్టీ ఫోర్ కి తిన్నాను మేడం. ఇగ అదే టై అదే కొంచెం టైట్ ఉండే ఇగ నైట్ తినలేదు ఉ సైడ్ ఉండే అట్లాగనే అచ్చాను, ఫ్రెష్ అయ్యాను మళ్ళ స్థానం గూడ చేశాను. ఫ్రీగా పండుకున్నాను మేడం. మేబి పంటే ఒకటిటి కేమో లేసాను నైట్
అఓద
నైట్ ఒకటిటికి లేసిన మల్లోక సారి మల్ నిలి గలి మ తాగినా ఒక బెడ్ సీట్ ప్యాకెట్ ఉంటే తినేసిన నీళ్లు తాగి పండుకున్నా ఐతే మళ్ళ మేబి సిక్స్ థటీకి సిక్స్ కేమో లేసాను. లేదు సురేఖం బయటికి వెళ్దాం అనే సరికి మొత్తం వర్షమ ఉన్నది మల్ల మొబైల్లో ఫోన్ ప పట్కొని మొబైల్ పట్టుకొ ఉన్నా మేడం రైల్ చూసుకుంటా అది చేసుకుంటా ఇ చేసుకుంట
అవునా మళ్ళీ మార్నింగ్ ఏ టైమ్ కి లేసి డ్యూటీకెళ్తారు మీరు
మేబీ మేడం నాది లెవెన్ ఇట్లా టెన్ లెవెన్ టైమింగ్ అనేది లేదు మేడం
ఆహా అచ్చా
హ్ టైమింగ్ ఏదో
టైమింగ్ లేకపోతేనే మంచిది లేండి
హ్ టైమింగ్ లేదు. అప్పుడప్పుడు వర్క్ ఎక్కు ఒకసారి ఎక్కువ ఉన్నప్పుడు సాయంత్రం కూడా అయిపోతది. సాయంత్రం వెళ్తాను లేని టైం లో ఇగ ఎట్లానే డైలాగ తిరిగి తిరుక్కుంటానే చేసూడు ఉంటాంది మేడం నాది వర్క్
అవును తిరగడం అంటే ఇంకా టైం కూడా తెలవదు అనుకోండి ఎంత అవుతుంది ఆ
మ్
కానీ చాలా మంది కానీ చాలా మంది గవర్నమెంట్ ఆఫీస్ లో ఉండే వాళ్ళు అయితే టైమ్ టు టైం వెళ్ తారు గానీ ఆళ్ళు ఆళ్ళు ఉన్నంత ఫ్రీగా అయితే ఎవ్వరు ఉండారండి నిజానికి
అవును. మేడం వాళ్ళు అక్కడ వెళ్ళడమే అల్ల పని
ఆ వెళ్తారు ఇంకా అం తే ఇంకెవరైనా ఒకరు మనం ఏమన్నా పని మీద ఎళ్ళినం అనుకో బాబోయ్ మా మామూలుగా దిప్పియారు లంచ్ టైమ్ అంటారు. లంచ్ అయిపోగానే రేపు రండి అంటారు. రేపుపోతే ఎట్లా అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పరన్నమాట మాకు కొంచెం అమౌంట్గా ఇస్తేనే పని చేస్తాము అని
ఉ ఊ
ఇలా డైరెక్ట్ చెప్పకుండా తిప్పుతా ఉంటారు వామ్మో
ఉ ఈ మండల ఆఫీస్ పనులు అంటే ఈ ఇవి ఇట్లనే ఉంటయి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మొత్తం పైసలు లేంది నడవదం లేదు మేడం.
నిజమండి అసలు మళ్ళ అలా డైరెక్ట్ చెప్పరు అంటే కొంతమందికి తెల్వదు కదా
హ్
ఇంగా తిప్పతా ఉంటారు.
ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్ పర్ మళ్ళ తర్వాత మనం నాల్ రోజులు తిగిన తర్వాత మళ్ళ కలిసి క తర్వా సర మరి ఎట్లా ఇంతది ఇట్లా చేస్తార మరి ఇట్లా ఇస్తే జల్ అవుతు అని చెప్పి చెప్తారు అని చెప్తారు
ఉ అవును తర్వాత చెప్తారు కానీ వాళ్ళకి సాలరీయే లక్షలు లక్షలలోతాయి అయినా కూడా ఎందుకండి అట్లా లంచాలు తీసుకోవడం ఇప్ప మళ్ళ ఆ అంటే అంటే చదువక ముందు అయితే జాబ్ వస్తే బాగుండు జాబ్ వస్తే అయితే బాగుండు ఉంటారు జాబ్ వచ్చిన తర్వాత ఇక పైసలు లాగుతా ఉంటారు
ఉ దాని మీదనే బతుకుతారు వాళ్ళు జాబ్ పైసలు ఏ శాలరీ వచ్చింది అట్లా ఇన్కమ్ అది పెట్టేస్తారు పక్కకి ఇవి ఇచ్చే దాని మీదనే బతుకుతారు మేడం వా మొత్తానికి
వాళ్ళే గవర్నమెంట్ ఇంకా వాళ్ళకు గవర్నమెంట్ అన్ని సోర్సులు ఇస్తది మనలాంటి నార్మల్ పో పీపుల్స్కే ఏమీయదు కనీసం అట్లా కూడా ఆలోచించారండి వాళ్ళ అయితే
అవున మేడం అయినా వాళ్ళు వాళ్ళకు కా తినడమే అల్వా టైపోయింది అలకు మొత్తానికి
నిజమండీ చాలా మంది ఇంకా చాలా మంది అయితే దొరికిళ్ళు ఏసిబికె అట్లా దొరికిలు కదా లంచాలు తీసుకుంటా అయినా కూడా మారతలేరు
ఉ ఉ మీ ఒకటి ఇంస్టాలో నడుస్తుంది చూసారా పాకిస్తాన్ది అమ్మాయి
పాకిస్తాన్ ది ఏంటిదండి
నిమిషాలు ఆమె ఆమె ఇంట్లో ఇట్లనే రైడ్ చేశారు ఆమె కూడా గవర్నమెంట్ ఇంట్లో అయ్యి రైడ్ చేస్తే కొన్ని లక్షలు దొరికినయ్ వాళ్ళ ఇంట్లా
అవునా చూలేదండి
ఆమె ఏంటంటే లో అండర్ గ్రౌండ్ ఉ ఆమె ఏందంటే లోపట
ఆ గోల్డ్ కూడా ఎక్కువనే దొరికింది అన్నారు అదేనా ఆ
చేసిందంటే గోల్డ్ తోని మన లోపల వేకున్న డ్రెస్ గోల్డ్ తోని చేయిచింది మేడం
ఆ విన్నా విన్నా చాలా బంగ అంటే వాష్‌రూమ్మ్ ఏమో కట్టించుకుందన్నట్టు విన్నా రెస్ సని అవుగాని
ఆహా హా వాయిస్ అని కాదు అమ
అంటే వాష్‌రూమ్ లో పెట్టిందో మరెంటో తెలియదు కాని వీన్న నిజంగనే ఎక్కువ మొత్తంలో గోల్డ్ చేపిచుకున్నది అంటే
ఉమ్ ఉ
కావొచ్చు వామ్మె మరి అసలు ఈ రోజులలో గోల్డ్ దొరకాలంటేనే కష్ కష్టం లక్ష యాభై వేలు ఉంది ఆ అవును గా డ్రెస్ అంటే కోట్లే అమ్మో
రెండింటికి కోట్లలా పెట్టిందట అమె జస్ట్
అంటే నా ఏ ఆ
మేబి డబ్బులంతా చెకింగ్ చేశారు చె చేసినాంక డబ్బులు అని వెళ్లారు బంగారం కూడా వెళ్ళింది ఇంకో సూట్ కేసుల పోయి చూసేసరికి ఆమె లోపట వేసేటియ్ టూ ఐటమ్స్ ఏ కోట్లలో ఉన్నదమ్మె బంగారంతో చేపించి ఉంచుకున్నదమె
వామ్మో
ఉ
నిజానికి వాళ్ళకి ఎంత గవర్నమెంట్ అయినా కూడా ఆ వన్ ల్యాక్ వస్తాయి మ్యాక్జ్ అయితే ఆ వన్ ల్యాక్ వన్ లాక్ సిక్స్టీ వస్తాయి అండి అంతే ఏ గవర్నమెంట్ అంటే ఎంత పెద్ద జాబర్ తెనా కూడా ఇక అంతకంటే ఎక్కువైతే ఉండదు నాకు తెలిసి అయితే అంతకంటే ఎక్కువ అంటే ఐటీ డిపార్ట్మెంట్ సైడ్ ఉంటాయి గాని ఐటీ గవర్నమెంట్
ఇక మేడం లంచాలు తీసుకునడం అది ఇది తీసుకోవడం ఉంటాయిగా దాని ద్వారా సంపాదించినవి ఉంటాయి లేకుంటే ఇంకేమన్న కావలే ఇల్లీగల్ దందాలు ఏమన్న ఉంటే దాంట్లో సంపాదించినయి ఉంటాయి మేబిఏదైనా సుపారి తీసుకున్నా కానీ ఏమన్న తీసుకున్నారు కనీ కొన్ని వాళ్ళు ఇస్తారు కదా మనం చేసిన ఏదైనా పని ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఉన్న అది కోట్ల ల ల్యాండ్ ఉన్నాదంటే ఇమేకి ఇమెకి వస్తాయి కద లక్షాలస్తాయి
ఆ మొన్న రీసెంట్ ఒక న్యూస్ చూసినాం కదండి లాస్ట్ ఇయరే ఆమె ఒక అమ్మాయి బాగా చదివి ఇట్లా ఏదో ఆఫ్ పిసర్అయిందిఅనేసిబాగా మెచ్చుకున్నారు ఆమెనుమొన్న రీసెంట్ రీసెంట్ గానే ఆమె లంచం తీసుకొని దొరికింది దొరికిందంట ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ అయిపోయింది ఆ ఫస్ట్ పోస్టింగ్ లో సిక్స్ మంత్స్ ఏమో వర్క్ చేసింది సిక్స్ మంత్స్ కానీ దొరికింది ఆమె లంచం తీసుకుంటా
అవసరమా రానోళ్ళేమో రాక జాబ్లు రాలే రాలే పరిషానలో ఉన్నారు వీళ్ళు వచ్చినాక కమస్కమ్
ఇంటర్వ్యూ లో ఏం చే ఆ మళ్ళామె ఇంటర్వ్యూ లో ఏమని చెప్పిందంటే ఇట్లా అన్యాయాన్ని అరికట్టాలి ప్రజలకు మంచిగా మంచిగా సేవ సేవనందియాలి అదే నా ఒపీనియను అందుకోసమే నేను ఇట్ సైడ్ వచ్చిన అని చెప్పిందామే ఇంటర్వ్యూలా తీరా జుత్తె ఇంగా లంచం
ఉమ్ అలా అదే చెప్తున్నా కదా వచ్చిన జాబ్ ని మంచిగా కాపాడుకొని మంచిగా ప్రజలకి ఏదైనా మన వల్ల ఏదైన సాయం సాయం అయితదా అది చేయాలి ఈ తినడం మై మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది సాలరీస్ ఏమైనా తక్కువనా ఒక్కొక్కరు అరవై వేలు డెబ్బై వేలు ల లక్షల వరకు ఉన్నది జాబ్ జీతగాళ్ ఉమ్ అది ఇచ్చిన జీతం తీసుకు తీసుకోక ఈళ్ళు లంచాలు తీసుకుంటా ఆ వర్క్ ఈ వర్క్ కూడా తీసుకోని పబ్లిక్ సొమ్నుని తినుకుంటా ఉంటే ఎట్లా ఉంటాయి చెప్పండి అవసరం లేదు ఆమెకు జాబ్ వచ్చింది ఫస్ట్ ఫల్ అది గ్రేట్
అవును అదే ఒక వాల్యూ మంచిగా
ఉమ్ అదే ఒకటే చూసుకుంటే చుసుకోవాలె గాని వాళ్ళు అది వదిలేసి లంచాలు తీసుకోవడం అది చేసుకోవడం కోవడం ఇది చేసుకోవడం చేసుకొని పట్టుపడడం అవసరమా జాబ్ మళ్ళ పేరుకు పేరు పోతది జాబ్ కు జాప్ పోతది అవసరమా
కూడా పొతది అవును
ఏజ్ దేంట్లో ఇస్తారు మేడం చెప్పండి ఒక మాట
దే కాదని ఏముంది సస్పెండ్ చేస్తారు సస్పెన్షన్ లో ఆమె నిజము అని తేలింది అనుకోండి మరి ఇగా జాబ్ ఉంటది నిజమా అని తేలక తేలకపోతే ఇకా రిమూవ్ చేయాలి చాలా వరకు రిమూవ్ చేస్తే నెక్స్ట్ అట్లా చేయరండి కానీ రిమూవ్ చేయ్యట్లే రాళ్ళు
చేయట్లెదా రిమువ్అది రిమూవ్ ఏదైనా చేశార రిమూవ్ చేసిన తర్వాత ఆమెకి ఇంకా ఏమైనా బెనిఫిట్లు ఉంటాయా ఏదైనా వర్క్ లో చేసినాగాని ఫలానా వ్యక్తి అరే ఈమే ఫలానా ఈమె ఈమె ఆట ఈమె లంచం కూడ దొరికిందని ఏదైనా వేరే జాబ్ వెళ్ళినా గానీ ఆమెకు అం అందరు గుర్తు పడుతరు కదా.
అవును గుర్తుపడ్తరు.
మరి ఇజద్ ఏమన్నా ఉంటందా వాల్యూ అనేది ఉండదే ఉండదు మళ్ళ వేరే వర్క్ చేశినా గాని వ్యాలు అనేది ఉండదే ఉండది ఆమెది.
అవును.
ఎందుకట ఇచ్చిన దానికి దేవుడు ఇచ్చిన కాడికి మనకు సలే మన సంపాద మనం జాబ్ కొట్టాం దానికి అచ్చిన దాన్ని చూసుకోవాలె కాని కాపాడుకోవాలె కాని వేరేదేదో పోయి దీంట్లోనే మనం లక్షలు సంపాదిద్దాం, కోట్లు సంపాదిద్దాం బిల్డింగ్ కడదాం అంటే అది కాదు కదా మనం.
అవునండి ఎంత సంపాదించినా మనం ఏమన్నా తీసుకపోతాం అం మనం ఓ ఒకసారి మనం చనిపోయిన తర్వాత అది ఎవ్వరు తీసుకుంటరో కూడా తెల్వదు ఎవ్వరు అనుభవించ్ తరో కూడా తెల్వదు ఎందుకో అదంతా.
అవును మా అవి అది ఆలోచించాలి కదా అది ఆలోచననేది లేదు. ఫస్ట్ ఇప్పటి మందం చూసుకుంటున్నరు.
అవును
థ్యాంక్యూ మేడం చాలా బాగా మాట్లాడారు మీరు.
ఓకే అండి ఓ
ఇంట్ల